హాయ్ అండి
హాయ్ అండి ఏలా
ఉహ్
బావున్నారు. అవునమండి ఏం చేస్తున్నారు.
ఏముందండి ఈ రోజు పిల్లల ఇంటికనే ఉన్నారు కదా వాళ్ళతోనే గేమ్స్ ఆడుతున్నాం అన్నమాట చెస్ అట్లాంటియ్. క్యారమ్స్ లాంటియ్ అంటే పని అంతా అయింది ఉహ్మ్ పని అంతా కామ్ ఇగా జేసుకున్నాం బ్రేక్ఫాస్ట్ జేసాము ఇగా టీవీ జసదామంటే కొంచెం పవర్ లేదన్నమాట అంత బోర్ బోర్ గోడుతుందంటే ఆ చెస్ కాసేపు ఆడదామ్ అన్నట్టు చెస్ తీసాము. చెస్ ఆడినా గూడా కొంచెం పిల్లలకు మైండ్ రిలాక్స్ అయితది. అంటే మెదడుకు మేతా అంటారు గదా ఎట్లా ఆడాలి అనేది కొంచెం ఐడియాలజీ ఉహ్మ్ మనం ఎట్లా గెలవాలని ఒకటి ఉంటంది అన్నట్టు చెస్ తీసాను.
అవును స్టడీతో పాటు గేమ్సు. స్టడీతో పాటు గేమ్స్ గూడా బాగా అవసరం.
అవునవునోయ్ నువ్వు చిన్నాను చేస్తారమంటేఆమెన్ కొంచెం ఇబ్బంది వేట్టి క్యారం ఆడదం అని ఆమంటుంది. ఇగా ఆమె క్యారంబోడ్ ఆడాల్ కాసేపు ఇగా
అవునా
ఈ పిల్లలు గేమ్స్ అంటే స్కూల్లో ఆడతారు వాళ్ళు మంచిగా రన్నింగ్స్ అని
ఏమన్నా స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్ అండి
అంటే ఇగ వాళ్ళకి ఇప్పటి వరకూ ఏ స్పోర్ట్స్ అక్కడ లేదండి ఇగ నార్మల్ గా షటిలు ఖొఖ్ఖో కబడి ఇట్లాంటివి ఆడుతూ ఉంటారు ఆ మా చిన్నామె వాలీబాల్ కొన్ని రోజులు నేర్చుకుంది కానీ స్కూల్ చేంజ్ అవ్వుట్ల మళ్ళీ ఈ స్కూల్ లో ఆ సార్ నేర్పించటం లేదన్నమాట ఇగ నే దాని కోసం ఆమెను ప్రత్యేకంగా వేరే కాడికి పంపాలె ఆ ఇగ నాకు టైం సెట్ అవ్వట్లేదు పాపం పాపకు అదే స్కూల్లో ఉంటే అట్లానే కంటిన్యూ గా నేను వాలీబాల్ చేపిస్ తున్ ఆమెకు కొంచెం స్పోర్ట్స్ అంటే ఇష్టమే ఆ స్పోర్ట్స్ లల్లో కొంచెం యాక్టివ్ గానే ఉంటది అయితే ఇది వరకూ ఏ స్కూల్ లో ఉన్నప్పుడు అక్కడున్న పి టి సార్ ఈమె యాక్టివ్ గున్నదాన్ని వాలీబాల్ కి తీసుకొని నేర్పించి అటూ ఇటూ బయటికి తీసుకువెళ్ళి ఆడిపిచ్చేదన్నమాట అంటే ఇట్లా గేమ్స్ ఆడుతారు కదా బయట విలేజ్ లెవెల్ ల సిటీ లెవెల్ ల అట్లా తీసుకెళ్ళి ఆడిపిచ్చేదన్నమాట ఇగఘ
అవును
కానీ ఇప్పుడు ఈమెను స్కూల్ చేంజ్ అయ్యేసరికి అట్లా ఆడిపిచ్చేటోళ్ళు లేక ఇబ్బంది అవుతుంది క ఇగా
మంచిదిగండి
అవునువును ఏ ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న స్కూల్లో గా కబడ్డీ షటిల్ ఖో కో ఇట్లాంటివి ఆడిపిస్తూ ఉంటారు యారు నార్మల్ గా పిల్లలకు ఒక హాఫనవరు ఊరికే చదువులు పుస్తకాలు అంటే ఎవరికైనా అబ్బా ఊరికే పుస్తకాలే పట్టాల్నొ అన్నట్టు ఉంటది కదా అందుకన్నట్టు అట్లా ఆడిపిస్తూ ఉంటారు ఒక హాఫ్ నవర్ బ్రే
ఆ అవును
మంచి ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా ఒక అమ్మాయి అండి క్రికెట్ నేర్చుకుంటుంది ఆమె క్రికెట్ నేర్చుకుంటుంది ఆమె నై ట్వంటీ ట్వంటీ లెవెల్స్ లో కూడా ఆడొచ్చింది అన్నమాట ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయికి మంచి టైం సె టవుతుంది ఆమె ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కి ఎళ్తుది అన్నమాట
స
ఆ ఫో త్రీ థర్టీకి అట్లా వస్తది అచ్చిన తర్వాత క్రికెట్ ఇన్స్టిట్యూట్ కెళ్తది ఈ వాళ్ళ డాడీ ఇంటి దగ్గరే ఉంటాడు కాబ టిశఆమెను డైలీ తీసుకెళ్ళి తీసుకొస్తరు కాబట్టి ఆమె క్రికె
హలో